హలో నమస్కారం అండి వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది అండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊరికనే గేమ్ ఆడుతున్నాం మా పక్కన అమ్మాయి నేను
గేమ ఏం గేమ్
సిస్టమ్ సిస్టమ్ లో ఆమె ఒక గేమ్ నేను ఒక గేమ్ ఆడుత ఆట అడుతున్నామండి
అవునండి మా మా వాడలో మా వాడలో కూడా అదే ఆట ఆడుత తున్నారండి మా వాడలో అందరు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నరండీ పచ్చీస్లని ఆడతళ్ళు నాలుగు గ నాలుగురు నలుగురు నలుగురు ఆడుతురండి ఎక్కడ చూసినా మా వాడలో మొత్తం పచ్చీసులు పచ్చీసులు ఆడుతారన్నారండి
అవునా మంచిగా ఉదయం కాగానే వంట పని ఇంటి పని చేసుకుంటరు మంచిగా ఒక్కసారి తింటరు కూర్చుంట అ మంచిగా ఆడుకుంటారు కదా అండి అందరు కూసోని మంచిగ ఉంటదండి నాకు పల్లెటూరంటే మస్తు ఇస్టమ్ అక్కడనే మంచిగా ప్రశాంత
అండి
మీకు మంచిగా టైం పాస్ అయితా ఉంటది ఆ మీరు పిలిస్తే ఎందుకు రామండి మీరు పిలిస్తె ఎందుకు రామండి వస్తం ఖచ్చితంగా
ఖచ్చితంగా రండి మా ఊరు మా బాగుంటది చూపిస్తా తప్పకుండా చూపిస్తా అండి మీకు ఏం పండగ పండగ ఎండకాలం వెళ్ళారండి ఏదైనా ఎటైనా
అ వెళ్ళమండి మా అమ్మమ్మల ఊరు మా నానమ్మల ఊరు ఒక దగ్గరే ఇక ఏటెళ్తాం అండి చిన్నప్పటి నుండి ఏటెళ్ళలేదు మేము హాస్టల్ ఇల్లు మాకు అంతే మా అమ్మ మమ్మల్ని హాస్టళ్ల వేశేసింది ఆ మా అమ్మ మమ్మల్ని హాస్టల్ల వేసేసింది కాలేజ్ టెన్త్ నుండి ఇక నేను హాస్టలె అండి ఇంటర్ డిగ్రీ అన్నీ హాస్టలే
అయ్యో ఏం మీకు ఏమి మీరు చూడలేదండి
ఇక ఎటు వెళ్ళమండి ఎవళ చుట్టాల ఇంటికెళ్ళము ఎటు వెళ్ళము ఎక్కడికి వెళ్ళము
మా ఊరిలో బీరన్న పండుగ చేస్తరండి మస్తు చేస్తరండి మీరు ఒక్కసారి చూ మా ఊరిక వచ్చి చూడండి ఎంత బాగా చేస్తారండి చాలా బోనాలు చేస్తారు మస్తు చేస్తారండి పట్టనాలు వేస్తారు అందరు మంచిగా మంచిగా
సర్గద అండి అది
లేదండి గొల్లోళ్ళని చేస్తారు బాగా ఆహా లేదు గొల్ల్లోళ్ళని చేస్తారు స్తారండి బాగా చేస్తారు బోనాలు బీరన్న బోనాలని బాగా చేస్తారు
బీరన్న బోనలా అండి
ఆ బాగాంటే బాగా చేస్తారండి
అంటే నాకు తేల్వదండి అందుకే అడుగుతున్నా అసలు ఏం చేస్తారు ఆ రోజు మొత్తం
ఆ రోజు అంటే తొలి ఏకాదశి అని వస్తదండి అంటే వచ్చే మ వచ్చే నెలలో ఉందండి తొలి ఏకాదశి ఆ రోజు గొల్లల వరకు ఏం చేస్తారంటే మాకు ఆ అక్కడ వాళ్ళకు గొల్లల వరకు బీరన్న గుడి అని వాళ్ళకు గొల్లుల వరకే స్ అంటే వాళ్ళకు పలాన దేవుడు ఉన్నట్టు బీరన్న దేవుడు ఆ దేవునికి ఆ ఓన్లీ వాళ్ళే అంటే వాళ్ళే వాళ్ళకే వాళ్ళ ప్రధాన దేవుడు అన్నట్టు వాళ్ళు గొల్లల వరకే చేసుకుంటారండి
ఆహా ఆ రోజు బోనాలు చేసి ఏం చేస్తారు ఇంకా
ఆ రోజు బోనాలు చేస్తారండి ఎన్ని బోనాలు ఉంటే ఆ ఊళ్ళలో ఎంతమంది గొల్లలు ఉంటే అంతమంది చేస్తారండి వరుసకి పట్టణాల అంటే డప్పులతోనే వెళ్తాయండి బయటికి బోనాలు
ఆహా
డప్పులతోని మంచిగా గొర్రెలు కోస్తారండి గొర్రెలు కోసి గొర్రెలు అ జడి తీస్తేనే గొర్రెలు కోస్తారండి
ఆ
పాటలు పాడతారు దేవుని మీద వేషాలేసి పాటలు పాడతారు గజ్జలు కట్టుకొని అంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తా ఉంటా ఉంటారు ఏమైందండి హలో
వినిపిస్తుందా అండి సిగ్నల్ పోయిందండి
అవునా అండి అయితే ఆ చెప్పండి ఇప్పుడు వినపడుతుందండి
అయితే ఈ బోనాలు చేసి డప్పు చప్పుల తోటి బోనాలు సమర్పిస్తారండి ఏ దేవుడు ఉంటాడండి మళ్ళీ నిన్న
దేవుడికి సమ పిస్తా ఆ
అల్లన్న దేవుడు ఉంటదా ఏ దేవుడుంట
ఆ బీరన్న దేవుడు బీ బీరన్న దేవుడు అనే ఉంటాడు
ఆహా బ
వాళ్ళకి బీరన్న దేవులు వాళ్ళకి బండారి బొట్టు అంటే పసుపు పెట్టుకుంటారు వాళ్ళ బొట్టుగా ఆ రోజు బా అందరూ అంటే ఆ బోనాలని నుంచి వెళ్ళి మరిఆకులు తెంపుతారు ఐదు అంటే ఏ బోనం వాళ్ళు ఆ బోనం వాళ్ళు ఐదు ఆకు ఆకులు తెంపి మర్రి ఆకుల్లో నైవేద్యంగా ఐదు పళ్లు పెడతారు దేవునికి
ఉమ్
ప్రతి ఒక్క బోనం నుంచి ఐదు పళ్ళు తీస్తారు చాలా బాగుంటది బోనం ఎంత బాగుంటది అనుకుంటానావ్ ఆ రోజు చాలా బాగుంటది
డి ఐదు పళ్ళు అందులో పెట్టుకుని ఉంటారు ఐదు రకాల
ఆహా ఐదు పడులు అంటారు అంటే ఐదు ఆకుల్లో పెడతారు అన్నం అళ్ల నుంచి తీయ్యన్నం తీసి ఐదు ముద్దలు పెడతారు వాటిని ప పడులు అంటారు ఇడ
ఇరు ముద్దులు పెడతారా ఇలా ఆకులు అంటే నేను
ఐదు ఆకుల్లో ప పడులు పెడతారంటారు
అవునా
బాగా చేస్తారండి మీ సైడ్ ఏ పట్లే బాగా చేస్తారండి
మా దగ్గర బతుకమ్మనండి మా అమ్మ వాళ్ళ ఇంటి కడా బతుకమ్మ బాగా చేస్తారు మేము ఎప్పుడు బతుకమ్మకి మంచిగా ఎంజాయ్ చేస్తాం
ఇక్కడ కూడా అంతే డీజే తో మంచి చేగుడతా ఉంటారు గేం ఆడోళ్ళకి ఉన్న పెద్ద పండుగ అది కదండి
బట్టలు తీసుకుంటున్నారండి మీరు పండగకి
ఆ తప్పకుండా పిల్లలకు తీసుకుంటా ఫస్ట్ తర్వాత నేనే తీసుకుంటా మా మా ఆయనకు ఎస్ తీసు కున్నా ఒకటే తీసుకోకపోయినా ఒకటే మీ మంచిగా ఆగుపడాలే అది మన పాప ఉండడు కదా
ఉమ్ ఖచ్చితంగా తీసుకుంటాం అంటే మేము తీసుకోము అంటే మా అమ్మ మాకు చిన్నప్పటి నుండి ఎట్లా అంటే మా ప్రతి పుట్టినరోజుకు బట్టలు తీసుకునేదండి అట్లా అట్లా అలవాటు మేము అట్లా ఇక అందరు పండగ ఒక్కసారి కోవాలంటే కష్టం కదండి అట్లా ఇకా ప్రతిసారి పుట్టినరోజుకో డ్రస్ తీసుకుంటది ఇక అదే డ్రెస్ గా పండగకి
అవునా మీరు ఈ మధ్య బాగా జరుపుకుంటారండి మంచిగా
ఉమ్ ఇక మళ్ళ ఒకసారి దసరాకే తీసుకోవాలి అనుకోండి ఒక్కసారి ముగ్గురికే ఐదు వేలు అయితాయి క తన్య అందుకే తీసుకోవ మళ్ళ మా డాడీ లేరు మేము ముగ్గరం మా అమ్మ వకతే
అవునా అండి ఆహా అంటే మీరు అంటే బాగా మీ దగ్గర చెరువులో పూలు ఎం పుస్తాదండి తామర
లేదు అండి మా కాంత తెలిదు అటు మా గుప్పు మా అమ్మ బతుకమ్మ వేడిచేది ఓన్లీ బంతి పూల తోటి చామాంతి పూల తోటే అవే అబ్బ కొంట వాడుతటే బెరుసాం
అందరు అంతేనండి కానీ మా ఆయన పోయి తీసుకొస్తారండి ప్రతి సంవత్సరం నేను అడిగినా అడగకపోయినా చెరువుల పోయి కల్వ పూలని పట్టుకొని వస్తాడు తీసుకొచ్చిన వెం అంటే నేను మాకు కొన్ని ఇయండి మాకు కొన్ని అని మా వాళ్ళలు నలుగురు ఐదుగురు వస్తనే ఉంటారు రెండు మూడు తీసుకపోతనే ఉంటారు తారు వాళ్ళ లాస్ట్ వచ్చేసరికి మాకు కొన్నా తెచ్చిన పేరు పెద్దగా తీస్తాడు ఒ అందరికిస్తా ఉంటాడు
అట్లానే వస్తారు కానీ మా దెగ్గర పూడు ఇవ్వండి కొనుక్కోవడమే వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
మా దెగ్గర పూలు మా దెగ్గర పూలు దొరకవండి కోనుకోవడవే అన్ని అంటే తేప్ కొరాడానికి ఎవరు ఉండరు మా ఇంట్లో బాయ్స్ మేమే ఇగ మా అన్న కు తీసుకుటానికి ఆ మ్చ్ అంటే తీసుకోడానికి ఎల్లరు ఎందుకంటే దొరకవాని ఇగ ముందే అందరు దెంపేసుకుంట్రారు
అవునా
లే పోతే
మీరు అంటే ఊరికి దూరంగుంటారా అండి పట్టణాలూటారా
ఆ అంటే మా అమ్మ వాళ్లది పల్లెటూరే గానీ అక్కడ ఎవరు ఉన్నారండి తీసుకొస్తానికి మా ఇంట్లో ఎవరు ఉండరు బాయ్స్ తీస్కరడానికి ఉమ్మ్ మన్ ఉమ్మ్
అమ్మ అమ్మ నాన్న వాళ్లు వ్యవసాయం జేస్తారండి
లేదండి మా అమ్మ వ్యవసాయం జేయదు మిల్ పని కేళ్తుది మా అమ్మ
అవునా ఆ ఊర్లో ఉంటారంటారు గాబట్టి వ్యవసాయం చేస్తారేమో అనుకున్నాండి
లేదండి మాకు వ్యవసాయం ఉన్నది గానీ కౌలుకిసాం మండి అది అంతా
కౌలుకిస్తున్నారా
ఉమ్మ్ తెల్వదండి చేయడం ఇగా మా అమ్మ వోకతే గదా చేయదు
అది గూడ కరెక్టే అండి నిజంగా ఇంట్లో వోవరైనా ఒకరు అబ్బాయి ఉంటేనే సెట్ అయితది వ్యవసాయం జేయడానికి
ఒక్కలు జేయాలంటే ఇగా కష్టం అనీ
అంతే అండి అం అంతే మీరన్నది గూడ నిజమేడి ఇంట్లో ఎవ్వరైనా బా అబ్బాయి ఉంటేనే వ్యవసాయం జేయాలండి అమ్మాయితో ఏం కాదు ఇప్పుడు మందులు ఏదైనా కట్
తీస్ కారాలి కూలోలు టాటర్ వస్తే సందాన్ని అడగాలి అన్న అడగాలి నీళ్లు ఆడగాలి తీయాల అన్ని చేయాలి అంతా తిరగాలి బండి ఏసుకొని మూగోలే జేయలేకపోత్ పెళ్లి ఈ రోజుల్లలా ఆమే ఒకతె ఏం జేస్తాది
ఇది అంతే అండియా అంటే మిల్లు పనికేళ్తుదా అమ్మా
ఆ మిల్లు పనికి ఏళ్తుందండి రోజూ డబ్బులు రోజూ
అదే మంచిదండి ఇహి
వ్యవసాయంలో ఏం వస్తా లేదండి ఇప్పుడు మా మామయ్యళు జేస్తరు గదా ఏం రాదు ఆ సైతారు అంటే ముందు పెట్టుబడి బెట్టాలి. అది పంట లాస్ట్కి చివరికి వచ్చే వరకు ఎంత వసో వస్తాదో తేలవదు ఒక వానం పడ్డదనుకో లాస్ట్కి ఆగమె ఇగా అంతా
అంతే ఇది గూడ నిజమేనండి ఇప్పుడు అన్ని వేసాయారు మొత్తం ఇప్పుడు వానలు పడుతున్న ఒకప్పుడు అప్పుడు వానకాలం అంటే వానలే బడేది ఎండాకాలం అంటే ఎండలే కొట్టేది ఇప్పుడు ఏ టైమ్ లో ఎండ కొట్టతే తెలియట్లేదు ఏ టై లో వాన బడేది తెలియట్లేదు ఇప్పుడు మొత్ మొత్తం వాతావరణ సూచనలే మారిపోనాయండి
అదే అండి ఇప్పుడూ వాళ్ పేన్ టుందీ ఏదున్నా డబ్బుల్ తోటే ఎందుకటాన్ని చెయ్ తోటే చేచ్ వాళ్లిప్పుడ్ డాక్టర్ ఐన్గ ఇయ్యాలీ నాటోళ్ళకు డబ్బుల్ ఇయ్యాలి అప్పుడున్న కూూలు ఎంత ఇప్పుడున్న కూూలు ఎంత
అంతే అండి చాలా డిఫ్రెంట్ చాలా తేడాతోనే ఉందండి
కనీసం ముప్పై వేలూ చేతిలో బట్కోవాలి నాట్లేపీయాలంటే ఒక దకరాలక అయితే ఇలా ఇవన్నీ ఎల్లాలంటే
ఏది చాలా అన్నిటి పెరిగినయ్ బ్రేయిడ్ అన్నిటి ధరల్ బెరిగి తయ్ గాబట్టి ఏం ఏ పట్టుకొన్ చేయాలన్నా బా ముందు సాగట్లేర్ ఎవ్వరు ఇప్పుడు
అంత జేసినాంక లాస్ట్ కు మళ్ళ ఒక వాన గట్టిగ పడ్డదనుకో ఆ పోలవంత కిందపడి పోతది ఇగ పొలం ఉంటే కిందా త్తదీ ఏది రాదూ ఏ
మీరు బాగా మీ వేసాల్ జేసినట్టు జెప్తున్నారండి మీర్ ఏస్
టే మా మాయ్య మాఅత్తమ్మోల్లూ చేసరండీ అట్ల దెలుసు నాక్
ఔనా
లేదు ఎప్పుడు గాని మాఅత్తమ్మ మామమయ్య వాళ్ళు జేశారు వాళ్ జేస్తా ఉంటే టే నేన్ జూసేదాన్ని నాక్ దెలుసన్నమాట మాక్ వ్యయ్ సాయం ఉన్నదు గానీ ఏ రోజు పొయ్ తేయలేదండీ మేము మాకూ అంత తెల్వదు దాని గురించి
ఔనా అండి అంటే మీరింత బా జెప్తుర్రు వ్యవసాయం గురించి సరే నండీ
ఆఁ సర్